హలో
హలో
నమస్తే అండి
ఆ నమస్తే అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి మీరెలా ఉన్నారు బాగున్నారా ఏం చేయట్లేదండీ పిల్లలు పిల్లలూ స్నానలు చేస్తా ఏడుస్తున్నారు వాల్ నానమ్మ స్నానం చేపిస్తున్నారు స్కూల్ నుంచి వచ్చి కొంతసేపు ఆడుకొని స్నానాలు చేస్తున్నరు
హ్మ్ హ్మ్
సార్ మీ పాప ఏం చేస్తుంది
మా పాప్ పాడుకుంటుందండి స్నానం చేపిలే చేపించాలి ఆడుకుంటుందండి
మ మా అబ్బాయి ఏం ఏడుస్తాడొ నేను స్నానం చేపియొద్దంట వాల్ ననమ్మె స్నానం చేయ ఏడుస్తున్నాడు స్నానం చేపిస్తున్నారు ఇప్పుడు ముక్కి ముక్కి చేసుకున్నాడు తల
ఉ ఓ మీరు కొంచెం పక్కకు వస్తారా
ఇక్కలోనే ఉన్నానండి బయట గందిలో హలో
హలో చెప్పండి
ఆ చెప్పండి
ఎలా ఉన్నారండి ఏంటి విశేషాలు
ఆ ఏం లేదండి బాగా ఉన్నాము
వాళ సామాన్లు వచ్చినాయండి సామాన్లు అన్న బానే ఉన్నాయి ఏం కొన్నాలో కూడా అర్థం కాలేదు
ఆ అవసరమైన వస్తువు తీసుకొచ్చ కదండి లేని వస్తువు
చాలా ఉన్నాయండి ఏం కొనాలో కూడా అర్ధం కావట్లేదు ఎన్ని ఎన్ని ఉన్నాయో చాలా వెరైటీస్ వస్తున్నాయండి ఈ మధ్య చాలా చాలా వెరైటీస్ తీసుకొస్తున్నారు అమ్ముకున్న అమ్మే వాళ్ళు మనకేమో ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు తీసుకుందాం అది తీసుకు కుందామంటే ఇంకోటి తీసుకోవాలనిపిస్తుంది ఒకటికి బదులు ఒక టి ఒకటికి బదులు ఒకటి
ఉమ్
చూస్తూనే ఉండాలనిపిస్తుంది కాసేపు అలానే చూస్తూనే కూర్చున్నామండి
ఉమ్ ఉమ్ చేశారు మీ చుట్టాలు వచ్చార ఇంద
వచ్చారండి చుట్టాలు వచ్చారు వెళ్ళారండి వ చ్చారు కొంచెం టీ తాగిస్తే త తీట టీ పెట్టిస్తాను టి తాగారు కాసేపు కూర్చున్నారు వెళ్ళారు ఉండమంటే ఉండమంటే ఉండనన్నారు
ఓహో సాయంత్రం అయిపోయింది మండి ఉండొచ్చు కదా అండి ఎందుకు పంపించారండి
ఉమ్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి అక్కడ ఏమన్నా ఉంటారేమో తెలీదు మరి
ఓహో మీ ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఇండి ఇక్కడే ఉండిద్దా అండి
ఆ అవునండి మా ఇంటికాడే కొంచెం దూరం కాకపోతే కొంచెం దూరంలో ఉంటారు మా ఆడపడుచు వాళ్ళ పాప బాబు మా ఆడబడుచు వాళ్ళ పాప ఏమో కాలేజ్ కి వెళ్తుంది బాబు ఏమో స్కూల్ కి వెళ్తాడు ఎయిత్ కాల్ ఎయిత్ స్టాండర్డ్ బాబు చదువుతున్నాడు
ఆ బాగా చదవిద్దా ఉమ్
పాపం వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాప వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి
ఏ క్లాస్ అండి
ఇంటర్ సెకండ్ చదువుతుందండి పాప
హా ఇంటర్ సెకండ్ ఆ
ఉమ్
బాగా చదివిద్ద అండి టెన్త్ లో ఎంత వచ్చినాయండి
టెన్త్ లో ఉ ఎ క్కువే వచ్చిందండి ఫోర్ నైన్ టి నైన్ ఓ ఫోర్ నైన్ టి సెవెన్ ఎయిట్ ఓ వచ్చినాయండి
ఉహూ ఊ నా బాగానే చదువుతుంది
ఆ బాగా చదివిద్దండి పాప చదువులో ఫస్టే ఆ బా పా మా మా ఆడ
ఆ అవునండి ఇప్పుడు మా బాబుకి దెబ్బలు పడుతా వ్యక్తి
కొట్టండీ మాట వినట్లేదు పిల్లలు మా పాప కూడా ఒక్కొక్కసారి ఏడిపిస్తా ఉంటుందండి వచ్చి
మా అబ్బాయి అసలు ఇనట్లే దండి ఇప్పుడు మా అబ్బాయికి వాత పెడతం
వాత ఎందుకులేండి నార్మల్ గా కొట్టండి నార్మల్గా కొట్టండి చాలండి ఏవండీ మీరు కొంచెం కామ్గా ఉంటారా
మామయ్య
మీరు కొంచెం కామ్గా ఉంటారా
ఆ చెప్పండి
ఉ ఏంటండీ ఇంకా ఏం చేయబోతున్నారు వంట మరి కాదండీ పిల్లలకి తినిపించాలి కదా లేటు అవుతుందిగా మళ్ళీ
చేయాలండి
అవును పొయ్యి మీద వండుతా అన్నారు వండరా అండి
మాసాలాలు లేదండీ దానికి కుందన్ తెచ్చాం కదా దానికి నూనె పోయారంటా పోసి పెట్టాను
ఉహూ
ఇప్పుడు మా అత్తగారు ఏమంటారో వండాలో లేదో తెలీదు ఇవాళ పొద్దున పెట్టాను మరి పెట్టొచ్చో లేదో తేకుండా దాని మీద తెలిదు
పొద్దున అనగా నాన బెట్టారు గదా బానే ఉంటుందిలేండి
ఆ చూద్దం చూద్దం
ఉమ్ ఏం కుండ లండి తెచ్చారండి మీరు మట్టి కుండలు తెచ్చారా
ఆ అవునండి మట్టి కుండలు తెచ్చాము మ్ బాగానే ఉన్నాయండి
ఉహూ ఎన్ని వచ్చినయండీ
అ ఊ
కున్నారా నాలుగు తీసుకున్నారా అండి
నాలుగు తీసుకున్నామండి అంటే రెండు పెద్దవి మూడు పెద్దవి కటి చిన్నది
ఊహు చిన్నది ఏం చేయడానికండీ అంత చిన్నది మరి
చ్ స్
చిన్నదీ ఏమైనా పెరుగు వడపోసుకోడాని కలా
ఉహూ అవునండీ పాలు వేడి చేసుకొని అందులో పోస్ కొనీ ఊ ఇది చేయండి బావుంటుద్ది పెరుగు అందులో చల్లగా ఉండిద్ది పెరుగు
ఊ అవునా
కుండలో పెరుగు మంచి మన
ఉహూ
పెరుగు
మీ వాయిస్ కట్ అవుతుందండి కొంచెం బయటకు వచ్చి మాట్ ట్లాడండి
ఇప్పుడు బాగా వినిపిస్తుందా అండి మీకు
ఆ ఇనబడుతుందండి చెప్పండి
ఊ మ్ ఇంకేంటండి సంగతులు
ఇంకేం లేదండి
బాగున్నారండి అందరు
ఉమ్
ఇంకేంటండి విషయాలు
నేను బియ్యం కడగాలండి ఇప్పుడు పిల్లలకి అన్నాల్ తినిపియాలి ప్రేమగా ఉండాలి ఇప్పుడు
రాలేదు
మీ అన్నయ్య గారికి ఒకసారి ఫోన్ చేసి చెప్పాలి
మొకంమంత
మీ అన్నయ్య గారు ఏం చెప్తారో వినాలి ఏముండ అంటారు
ఓ అవునా
అల్లా
ఏంటండి సంగతులు ఇంకా చెప్ చెప్పండి మీరే బాగున్నారాండి అందరూ
ఆ అందరు బాగానే ఉన్నారండి నాకు ఈ వాళ కొంచెం బాగలేదండి
ఇంకా వండితే అయిపోతుందండి
అవున
మా పక్కింటి
ఏం కూర వండుతున్నరండి ఈ వాళ
వంట పొద్న అయితే తోటు కూర వండానండి తోట
ఉమ్
వస్తుందం ఫట్ ఏమి వండాలో కూడా అర్థం కావట్లేదు ఏం వండాలో కూడా అర్ధం కావట్లేదండి
ఉమ్
పిల్లలకి ఏది ఇష్టమఅయితే అది ఉండాల్సిందే ఎంద్దాం
అంతేనండి ఈ రోజుల్లో పిల్లలు ఏం చెప్పంటారో అదే విండాలి అదే
పిల్ల మటతో ఇ వాళ్ళ నానోల్లు వాళ్ళ కూడా ఎత్తైనా తింటున్నారు
ఉ పిల్లలు తినట్లేదు
అవును
నమ్ మనది వదిలేసి వాళ్ళు చెప్పిందే మనం వినాలండి మన మాట వాళ్లు విన వినరు
ఆ అవును స్నానం చేపించారా అమ్మాయికి
వాళ్ళు ఏమండి
ఏంటండి చెప్పేది
సాయం సాయంత్రం ఏం వస్తుంది కదా చిన్నపిల్ల కదా
ఆ స్నానం చేపిస్తామండి
ఉఉ
ఒక్క పది నిమిషాలయితే స్నానం చేపిస్తాం
ఉమ్ మా పెద్ద అబ్బాయి చేపించాం మా చిన్నబ్బాయికి చెపియాలీ
ఉమ్ మా మేమ్ పొయ్య మీద కదండి స్నానం వేడి చేసేది నీళ్ళు
ఆ ఎవరు చేస్తారండి నీళ్లు
నీళ్లు వేడి చేసామండి పెట్టి
ఉమ్
నీళ్లు వేడి చేసిన తర్వాత పొయి మీద నీళ్ళే పోతుంట ఆ మాకు దొరుకుతాయండి పుల్లలు మాది రోడ్ సైడ్ కదా మాకు వెనక పొలాలు దొరుకుతాయి మాగాన చాలా విశాలంగా బాగుండి ద్దండి ఫ్రీగ గాలి వచ్చి
అందరూ కలిసిమెలిసి ఉంటారు.
ఉమ్ బయట ఒకచోట కూర్చుని ఎండాకాలంలో బాగా మాట్లాడుకుంటారు
అవును హాయిగా చెట్ల కింద కూర్చోనీ
ఉమ్ చెట్ల కింద కూర్చుంటారు బాగా మాట్లాడుకుంటారు. అన్నం కూడా బయటే తింటారండి ఒకళ్ళ చోట ఒకళ్ళు కూర్చొని పల్లెటూరిలో బాగుండిద్దండి
చాలా సంతోషంగా ఉంది అట్ట అందరూ కలిసీ తింటే
ఉమ్ అవునండి.
తినని వాళ్ళు కూడా తినాలనిపించిద్ది అన్నం
సరేనండి నేను సరైన తర్వాత చేస్తానండి మళ్ళీ బాయ్ అండి ఆ ధన్యవాదాలండి.
కు